అయితే ఎలా ఉన్నారు.
బావున్న మీరు బావున్నారా
నేను బాగున్నాను
ఓకే ఇం కేంటి సంగ ఏంటి ఈ మధ్య కాల్ చేయడం మానేసావ్
కొంచెం హెల్త్ బాలేదు
అవునా నేను అదే అనుకుంటున్నా ఏంటి ఈ మధ్య అసలు కాల్ చేయట్లేదు ఏమైంది
ఏం ఎ ఎ పొల్యూషన్ ఒకటి ఎక్కువయిపోయింది కదా
అయ్యో ఎయిర్ పొల్యూషన్ అక్కడే క్కువ కదా మీ ఏరియాలో
మ్మ్
ఆ ఈ మెయిన్ మెయిన్ సిటీస్ లో ఇలా నే ఉంటది
మ్మ్
ఎక్కడ చూసినా ఈ డీజిల్ పెట్రోల్ వల్ల వచ్చే స్మోక్ పొల్యూషన్ అం తా మీకే అదంతా ఎ లో కలిసి ఎయిర్ పోల్యూషన్
హ్మ్ కరెక్టే చెప్పినావ్
వెళ్ళట్లేదా ఆఫీస్ కి
లేదు మా ఒక టూ మంత్స్ కెళ్ళి వెళ్తలేను
అర్రే మరి ఎట్లా మరి ఇ ట్లో
మ్ అక్క ఉంది కదా అక్క మేనేజ్ చేస్ ది
పిల్లలతో ఎట్లా మరి పిల్లలతో కూడా అక్క పిల్లలకి కావాల్సిన అమౌంట్ కూడా అక్
ఉమ్ అక్కే చూసుకుంట్ దాన్ని డ్రాప్ జేసొస్తా అది కూడా ఎందుకంటే పొల్యూష్ ఎక్కువైపోయిక్కడ
ఆ ఏమైతుంది
అట్ల అయ్ పోయింది
ఉమ్ మరి ఇలా ఎంత సొల్యూషన్ ఏంటి అంత ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అక్కడ అసలు గ్రీనరీ ఎక్కువ చెట్ ట్లు ఎక్కువ పెంచాలి మీరు
ఇక్కడ పె-చెట్లంటే కష్టం ఎందుకంటే హౌజెస్ బిల్డ్ అయితున్నాయి కద
ఆ
ఆధార్ కార్డ్ ఆ వే ఒకటొచ్చింది
అవును అస్లు మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ బిల్డింగ్ స్ ఆఫీసెస్ రోడ్స్ ఇవే తప్ప అక్కడ చెట్లు ఉండవు ఏదీ ఉండవు మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి ఏదీ లేదు ఎక్కువ చెట్లు ప్లాంటింగ్ చేద్దాం అని చెప్తున్నారు కానీ ఏం చేయ ట్లేదు డీఫారెస్ట్రేషన్ అయిపోతుంది ఎక్కడైనా అసలు ఈ చైది అవును ఆ వాటర్ ఏమైంది మీకు బానే టాయి కదా అవి వస్తాయిగా మంచి టి గదా అవ్వి ఆ మినరల్ వాటర్ తెచ్చిస్తాడు గా మీ ఇంటి ముందుకి
కానీ వాటర్ ఒకటికి అంటే ఉన్నా కానీ అవి మొత్తం పొల్యూషన్ ఐపోయింది వాటర్ గూడా ఇంతకు ముందాక లేదు
ఓకే
ఇంకోటి మినరల్ వాటర్ కూడా మేమే ఫిల్ చేసుకొని పెట్టుకున్నాము అదికూడా కరెక్టే అది అది వాటర్ కూడా కరెక్ట్ గుంటలేదు హాస్ లోపల్ కెళ్లినా నిన్ననే వెళ్తే రోడ్ దగ్గర పెయిన్ వస్తా ఉంది
అసలు మినరల్ వాటర్ కూడా తాగొద్దు ఇక్కడ జాయింట్ పెయిన్స్ అయి వచ్చి అని అంటున్నారు అది నిజమేనా
అంటే ఒక ఒక స్టేజ్కీ వాళ్ళు అట్లా అయిపోతారు
ఓ డేంజరస్ అది కూడా
హ్మ్ అంటే ఇక్కడ హైదరాబాద్లో అట్ల ఉంది అంటే వాళ ఒక ఏజ్ అనేది ఉంటది కదా తో వాళ్ళు నో నో నో నో ఇట్లా నడవలేకపోతుండ వాళ్ళు
ఓ మైగాడ్ చాలా ప్ర ఇది రిస్కి రిస్కీ లో ఉన్నారుగా మీరు
హ్మ్
హెల్తే వెల్త్ కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్ కి ఇవ్వాలి ఫుడ్ కి ఇవ్వాలి ఇప్పుడేమో ఈ ఉన్న జనరేషన్ లో ఎప్పుడు మనీ జాబ్స్ ఇవే చూస్తున్నారు కానీ హెల్త్ కండిషన్స్ చెక్ చేసుకోవట్లేదు మళ్ళీ మీ దగ్గర చాలా ఎయిర్ పొల్యూషన్ ఇలా పొల్యూషన్ ఎక్కువ ఉంది ఇంట్లోకి కూ డా వస్తదా డస్ట్
డస్ట్ మొత్తం మేం క్లీన్ చేసుకుంట టోర్నమెంటా ఇది ఇంకోటి డంప్డ ఒకటి ఉన్నది ఆ మొత్తం మా ఆ దగ్గరే అది మా దగ్గరకినే పోతా ఉంటది
అబ్బో
ఇంకోొటి ఆ పొల్యూషన్ కి మనం తట్టుకోలేము ఆ స్మెల్ కూడా గలీజుగా వస్తా ఉంటది
మరి క్లీన్ చేస్తారు కదా అవి పంచాయితీ వాళ్ళు
ఆళ్ళు క్లీన్ జెయ్యరు వాళ్ళు వాల్లిష్టం ఎప్పుడో ఒకసారి వచ్చి క్లీన్ చేస్తారు
అంతే ఇంకా సిటీస్ లో ఎవరు కేర్ తీసుకోరు
ఉ ఇంతముందంటే కొంతమంది అ అక్కడే మా ఇన దగ్గర చెత్త పడేసి యెళ్ళిపోతారు
వాటి వల్ల ఫ్లైస్ గూడా వస్తాయనుకుంటా బాగా
చానా మేమే క్ల కాలబెడతా ఉంటాము అన్నింటిని
అసలు ఇంత పొల్యూషన్ తో ఉంటున్నారు ఎయిర్ పొల్యూషనే వాటర్ పొల్యూషనే మరి పిల్లల కండిషన్ ఎలా ఉ ది మీరే యింత బాగా
వాళ్ళని బయటికి పంపాం గదా వస్ అరు
ఆహా ఓకే
తా ఉంటరు మేము పంపుతలేము అసలు బయటికి
మంచి పని జేశారు ఇంట్లోనే మంచిగా ట్రీస్ ఉంటాయి కదా మీ ఇంట్లో చక్కగా నీ ట్రీ గాని లేకపోతే ఇలాంటి షోజ్ ప్లాన్స్ గానీ ఎక్కువ పెంచేసి మంచిగ పొల్యూషన్ లేకుండా చేసుకోవాలి మీరే
ఏం జేషినా గాని అంతే మామ ఒక్కసారి
ఈవినింగ్ టైమ్ లో ఈవినింగ్ టైమ్ లో మంచిగా పిల్లల్ని ఇట్లా పార్క్ లో గాని ఆ చెట్ల కింద గాని తిప్పుతూ ఉండాలి ఊకె ఏసీలో ఉన్నా మంచిది గాదు ఈ బయట చూస్తేనేమో ఎయిర్ పొల్యూషను
ఇ ఏం పంపలవళ
చిగ లేవు మరి మీ రోడ్డు బానే ఉందా మీ టైడ్
రోడ్ రోడు లేదు మామ ఎందుకంటే ఈ లారీ వచ్చి మొత్తం డస్ట్ మొత్తం లేస్తావున్నది
అయ్యో...
సో ఇంగ కష్టమది
మరి ఎంట అంటే ఎట్లా ఉంటది మీకు ఒక యాష్ లాగ పడతదా మీ ఇంటి మీద
ఉ అంటే కోల్లక్క పడతది
మరి ఇలాంటి టైం లో మీరు ఏం జెయ్యాలంటే అక్కడ నుంచి మీకు పిల్లలు అంటే స్కూల్ కి వ్యాన్ వస్తది ఆటో వస్తది క్యాబ్స్ వస్తాయి అది పెద్ద ప్రాబ్లం కాదు కాని మీరే అక్కడ నుంచి చేంజ్ అవ్వడం మంచిది ఎందుకంటే ఇంత రిస్క్ పడకుండా ఉండడం అనేది వేస్ట్ మన లైఫ్ లో కొంచెం పీస్ ఉండాలి హ్యాపీనెస్ ప్రశాంతంగుండాలి అక్కడ ప్లాన్స్ లేవు ఏఏం లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకానా మేజర్ డిసీజెస్ వస్తే ఇప్పుడు జూస్తున్నాం కదా ఈ పొల్యూషన్లు వల్ల ఎలా హెయిర్ ఫాల్ అవటం ఫేస్ అంత ఒకలాగ ఏజ్ ఏజ్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ వోడు ఫార్టీ ఇయర్స్ లాగా కనిపిస్తున్నాడు అవును చాలా డేంజరస్ కండిషన్స్ దీనికి మనం కొంచం హెల్త్ కేర్ తీకోవాలి ప్లస్ ఆ ఏరియా నుంచి మీ ఎలాగో రెంటే కదా
ఏం లేదు రెంటు
అక్కడ నుంచి వేకట్ అయిపోయి వేరే ప్లేస్ లో అక్కడినుంచి వేకెట్ ఐపోయి వేరే ప్లేస్ లో కొంచెం పొల్యూషన్ లేని కొంచెం అవుట్స్కట్స్ లో ఉంటే బెటర్ ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏర్పు పుల్యూషన్ తో చాలా ఇబ్బంది కదా ఇంత ప్రాబ్లమైతే కండిషన్స్ సీరియస్, ఇంట్లో ఏమంటున్నారు
వాల్లె ఇక్కడ ఉందామ ఎందుకంటే వ్యాలంటైన్ ఇక్కడ ఉన్నడు కదా స్కూల్ కూడా ఇక్కడి దగ్గరే కదా అనేశి అంటునుగానీ
నీక్ మాత్రం ఇష్టం లేదు
లేదు
ఆ పొల్యూషన్ కి మీరు బాగా సిక్ అయ్యారు నీకు నీ వాయిస్ లోనే నాకు అర్థం అవుతుంది కొంచె వెళ్ళినప్పుడు హెల్మెట్ గ పెట్టుకో లేకపోతే ఏమన్నా మాస్క్ లా అప్లై పెట్కొని ఎల్లు ఎందుకు ఎ కంటే మరి ఇలా ఎయిర్ పొల్యూషన్ ఇలా ఎక్కువైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని వింట
అవును నిజమే ఇక్కడ
ఆ ఇంత
మాస్కటోస్ ఇవడు మాస్కటోస్న్నా
ఎందుకు
ఏంగ అర్థం అంటే డస్ట్ మొత్తం ఇక్కడే ఉంది కదా
ఓకే ఓకే ఆ డస్ట్ వళ్ళనా
అ పె మ కె డోసు
మరి మీకు ఇవి ఉంటాయి కదా మస్టోరు లేదా
ఉంద అయినాగాని వస్తాయి అట్లే ఏమి ఉండదుా
అంటే ఎక్కువ అయిపోయినాయి అనమాట
ఒక్కసారి ఇలా ఆన్ చేసి చాలు వస్తా అంటే మా
బహ గోర ఉంది మీ కండిషన్ మీరు అక్కడ నుంచి వేకట్టవడి ప్లేస్ వేస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఇలా ప్లాంటేషన్ చేయండి అని అంటున్నారు కాగానీ మొత్తం డిఫారెస్ట్రేషన్ చేస్తున్నా ఏం కేర్ పట్టించుకోవట్లేదు ఏమి చేయట్లేదు అవేర్నెస్ కూడా జనాలకి లేదు ఏ పాటికి ఆ ఒక్క చెట్టు కూడా లేకుండా మొ మొత్తం క్లీన్ గా ఆ ప్లేస్ మొత్తం హౌస్ కట్టుకోవడం కానీ ఇంటికి ఒక చెట్టు కూడా ఉండట్లు రేర్ కదా అసలు
ఎక్కడుంది ఒక రెండో అంతే రెండో మూడో ఉన్నాయి
ఈప్ ఈ ఏండ్ పొల్యూషన్కి కష్టమే మీకుతో పిల్లలు మీరే ఇంత నువ్వే ఎఫెట్టే ఆఫీస్కి కూడా వెళ్ళకుండా ఉన్నావుంటే మరి డాక్టర్స్ ఏమంటున్నారు మరి మీకు ఏం చెప్పారు సజెషన్స్
ఇదే వాటర్ ఎక్కువ తాగండి అం కానీ వాటరే కరెక్ట్ గా లేదు మా దగ్గరా
పొల్యూషన్ వాటర్ డస్ట్ డస్ట్ వస్తాయి
హ ఇంకేం చెప్తాము
వాళ్ళు చెప్తారు కానీ మరి మీ కండిషన్స్ ఏమో ఏది పర్ఫెక్ట్ వాటర్ ప్రాబ్లం అంటున్నావు మళ్ళ ఏమో ఇలా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది అంటున్నావు మరి ఎట్లా సొల్యూషన్ ఏం చేద్దామని అనుకుంటున్నారు
ఇంక ఇక్కడ నుండి కొత్తోడం వెళ్ళిపోతా నేను
ఆ
అక్కడే ఏదో బిజినెస్ ఏదో ఒకటి చేసుకుంట
అవును అదే హ్యాపీ లైఫ్ పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటేనే హ్యాప్ ఉంటది ఈ పొల్యూషన్ తో ఉండలేరు
అంతే కష్టం లేకపోతే నేను
ఊ మర్ టాబ్లెట్స్ తీసుకుంటున్నావా
అ రెండ్ రెన్రెండు తీసుకున్న టాబ్లెట్స్ ఇప్పుడు కూడా టాబ్లెట్ ఎసుకొని మాట్లాడుతున్నా అయితోనే
అయ్యో అందుకే చాలా డల్గు ఉంది నీ వాయిస్ తుని కండిషన్స్ కూడా చాలా సిక్క్కయ్యావ్
ఊ
ఊ మరి ఏం బ్రేక్ఫాస్ట్ చేసారు
ఉప్మా ఎష్నా
ఓకే ఓకే ఇడ్లీ తిను అది మంచి కదా ఆయిల్ లే ఆయిల్ లెస్ ఫుడ్
ఊ
ఆ మేమి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేద్ దు మార్నింగ్ ఇంకా పిల్లల్స్ స్కూల్ కి ఎళ్తున్నారని చెప్పి పేసి వాళ్కి మా వాళ వాళ్ చేశారు కాని ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు దు అదే ఏంటబ్బా చాల్ రోల్ అయింది పో ఒకసారి కనుకుదమని ఇంత సిక్క్క అయవ్ అని నాకు తెలీయదు అసలు
అవునా చెప్పలె నీకు
ఎవరు చెప్పలేదు మన ఫ్రెండ్స్ మన సర్కిల్లో గుడా ఇట్లా బ్రదర్కి ఇలా అయిందని, నాకు ఎవరు చెప్పలేదు, లే నేను నార్మల్గా ఏంటి చేయట్లేదు తెలుసుకుందామని చేసా, కానీ నువ్వు ఇట్లా ఏ పొల్యూషన్ వల్ల ఇలా ఎఫెక్ట్ అయ్యావని తెలిదు. సరేలే మరి
హుహూ
హెల్త్ కేర్ తీసుకుంటా ఉండు ఉంటాం మరి ఓకేనా ఓకే బాయ్